హ
హలో
హా బేబీ
ఉ మీకు నా వాయిస్ స్వీట్ ఉందా చెప్పు
ఆహా నీ వాయిస్ స్వీట్ గానే ఉంది అహహా నిన్న జోష్నా ప్చ్ మన ఇంటికి కెల్లి వచ్చింది
ఉ
ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుకుండ వాళ్ళంట వాళ్ళ ఫ్రెండ్ ఉందిగా ఇక్కడ మ్యారేజ్ అయింది కథ మొన్న
ఆ ఇన్నే ఉంటారా వాళ్ళు ఊర్లోనే
ఊర్లోనే ఉంటాడు ఇగ ఆయన యాడ పోతాడు పోలేడు ఇయ్య
అంటే పెయింటింగ్ వెయ్యడానికి వేరే ఊర్లకి పోతాడు గా అప్పుడు అప్పుడు
ఉ అప్పుడప్పుడు పోతాడు ఆ మనుషులు అందరూ సంవత్సరానికి సం ఆ సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించుకున్న డబ్బు డబ్బు అంతా ఆయన ఒకటే మూడు నెలలో సంపాదించుకొని వస్తాడు
అదే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయితుంది కదా పోతాడేమో
పోతడు పోతడు ఇగ వినాయక చవితి స్టార్ట్ వినాయక చవితి అయిపోయి దాకా ఇగ ఆయనే అయ్యా ఉ మొన్న వాళ్ళ తమ్ముడి పెళ్లి అయితే ఉన్నాడు ఇక్కడ
ఉహు అసలు ఎవ్వరు ఈ వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క కూడా ఫొటోస్ గీట్లే ఏం పెట్టలేదు అసలు ఫొటోస్ ఏ పెట్ట లేదు ఏంది స్టేటస్ వాళ్ళ పెళ్ళాని కూడా
ఏమో అసలు కానీ ఆ వర్షానికి అమ్మ్ అంటే ఉహ్మ్ ఏంటాయినా కొంచెం వర్షం సీజన్లో పెళ్లిళ్లు చేసుకోవద్దు రా
మంచిగయ్యిందా మరి పెళ్లి
ఏమో ఎవడు తెలుసా మనమైతే హల్దీ వరకూ పోయ్యొచ్చినము అంతే
పోలే పెళ్ళికి
పెళ్ళి పోలేదు హల్దీ కే పొయ్యొచ్చినా అమ్మ డాడీ పొయ్యోర్రు
ఊ అందులో ఫ్రెండ్స్
అదేగా దోస్తు మేరా దోస్తు గద వాళ్ళు
అదే
అమ్మ డాడీ పొయ్యిర్రు గానీ ఇగ మీ అన్న నన్ను వద్దన్నాడు పెళ్లికి
ఎందుగే గీ ఊర్లో అప్పుడప్పుడన్నా దిప్పాలి
హా హల్దీకి పోయి రమ్మన్నాడు గానీ పెళ్ళికి ఏం వొద్దు అన్నాడు ఇగ ఏ వద్దులే ఆయనకి ఇష్టం లేనిది పుం పోవడం ఎందుకని ఇగ
తెలగే మీ తమ్ముడు అయితే జూడు ఊర్లో ఎవడోదు కొంచెం క్లోజ్ అయినా వాని పెళ్ళికి కూడా తీసుకుపోతాడు నన్ను ఈడు
ఎవ్వరూ ఊ బేబి మీ అన్న ఒక్కడే గాదు తెల్సా మన ఊరిలో యూత్ వాళ్ళు ఎవ్వరూ పోలేదు
అంటే ఇగ కొంచెం బందర్ లోడ్లో కొండలు అందరూ వాళ్ళు ఏ అయితరు గదా అని
ఉమ్ గదే మళ్ళా మన ఇంట్లో పిల్ల వాళ్ళ ఇంట్లోకి పోవడం ఏంది అన్న ఒక చిన్న
అదే ఆ అదే వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఆ వాళ్ళ అక్కని చేసుకున్నాడు కదా
ఊ చిన్న చూపు చూస్తుర్రట తెలుసా వీళ్ళను
గదే అందుకే అట్లా చేస్తుర్రని చేసే గీ వేస్ట్ మొఖం గా అన్నవాళ్ళు ఇప్పుడు ఈ అన్నవాళ్ళు ఆన్న వర్గాల ఇప్పుడు వీళ్ళు పెళ్లి అయ్యింది గా పొరడు వాళ్ళ అక్కని వీళ్ళు మనోళ్ళు ఎవరన్నా వాళ్ళ అక్కనం లేకపోతే ఈ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉం
ఆ
వాళ్ళది ఎవ్వరనా ఏసుకుని వాళ్ళకి కూడా అట్లా మొహం కొట్టినట్టు ఉంటది గా
కదా కాకపోతే వాళ్ళిద్దరూ అంత నచ్చట్లేరు ఎవ్వరికీ ఏం చేస్తరు మరి
ఓకే గివ్ కనీసం కొంచెం ఆస్తి చూసి అన్నా ఏసుకోవచ్చు గా లేకపోతే ఆయనేమన్నా పెద్ద అందగాడా కర్రి మొఖం ఏసుకొని నువ్వు పాడైతవు
మళ్ళీ ఇద్దరు గర్ల్స్ ఓన్లీకి వన్ బాయ్ అన్న ట్టు ఇంకెవడు దొరకలేదు రా ఆడోక్క డే ఉన్నట్టు ప్రపంచం మీద
ఇ
కానీ అమ్మాయి బావుంది పెళ్ళో కళ బాగా వచ్చింది గానీ ఆయన ఎట్లున్నడో ఏమో అవ్వా చూడను కూడా చూడలే
ఆ పాదిరే ఎవ్వరూ ఫోటోస్ పెట్లే వీడు మా తమ్ముడు బోయిండా వాళ్ళ ఫ్రెండ్స్ గా
పొయ్యిండు పొయ్యిండు పొయ్యిండు గానీ ఫోటోలు పెట్టలే ఎవ్వరూ పెట్టలేదు ఫ్లెక్సీలో బానే ఉన్నారు తెలుసా ఇద్దరూ
అసలు కా వాళ్ళు ఎవలన్నా పెట్టకపోవడం కానీ వాళ్ళ అక్క కూడా పెట్టలేదంటాం పురి స్టేటసొస్ తది కావచ్చు ఎట్ల తయారయ్యిర్రో చూద్దాం చూద్దాం అనుకంటే అసలు పెట్టను కూడా పెట్టలే కనీసం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా అని కూడా ట్లేదు
ఐతే ఇంక పాపం పని పని బానే చేసింది అంటరా ఆమె గ్యాప్ లేకుంటా ఫోన్లుగా పిలవ పిల్లుల కాడ ఉండొ చూ ఇగా ఈ వర్షానికి ఆ ఫోటోలు దించే అంత మూడ్లున్ లేరు కదా
అంటే ఎవడో వి ఫోటోగ్రాఫర్ పెట్టినప్పుడు ఇన్విటేషన్ వీడియోని ఎత్తడుగాడే
ఆ ఇన్విటిషన్ విడియో లేదు ఏం లేదు
మరి నువ్వు అంత ఇ ఇంటికాడ అప్పుడు పని చేసేది అయిన కూడా మధ్యలో మీరందరూ అప్పుడు స్టేటస్ పెట్ ట్టిర్రు గా పొద్దుగాల లేవాంగనే
మా అంత కాలీగ ఎవ్వర్ గుసోలేదు గావచ్చు మేం ఖాళీగున్నం గదా
అదె పొద్దుగాల లేవంగనే అందరం అదే పని మీద పడ్డం తెలుసా
ఆ ఆయాక్చువల్గా మనం పెడదమో పెట్టామో టైం ఎట్లుంటదో దబ్బ దబ్బ వీడియోస్ పెట్టుకు మనలాంటి ఇంటెలిజెంట్ వాళ్ళు ఉందొడ్డు గదా ఉండలేదు కదా
ఏ గలిజ్ పెళ్ళకి పెట్టి ఎంత పెట్టక ఎంత అనుకున్నరెమో
అనుకోవచ్చు నిన్న నాగపాము వచ్చింది
అ నాగు పామా అదీ నిన్న న బంధనానికి బోయినట్టుంది గావచ్చు
ఫుల్ బ్లడెడ్ కోబ్రా
నెంగుడ అదే అన్న కోబ్రా అవి నీళ్ళళ్ళున్నప్పుడేమో అప్పుడు వేరే పాములుయినయి కట్ల పాములయినయి కట్ల పాములు జెర్ గొడ్లు లెక్క కనపడ్డయి మళ్ళ వేరే ఫైటింగ్ అప్పుడేమో ఇంగయ ప్పుడు కోబ్రాలు అయినయి కింగ్ కోబ్రా అయినయి
త తప్పు
మొత్తం ఇట్ల అసలు వాళ్ళ ఫైట్ లాస్ట్ ఫైట్ అప్పుడు అసలు బలే కామెడీ దెల్స అయితే నాగబంధనం జె నాగబంధనం అది ఓపెన్ చేయాలంటే ఆ గరుడ గరుడ మంత్రాలు చదవాలన్నట్టు
ఉమ్
అదే వాడు మన్ త్రగాడు చదువుతాంటె ఆ పాములన్ని పోతయి మంచిగ ఇట్ల తలకాయ్ వాళ్లిద్దరు హీరో గాడు వాళ్ళన్ గుడ ఆడ కొట్టుకుంటాంటే మంచిగళ్ళకే అటు ఇటు అటు ఐదుగురు బాలేగు మంజిగా పొరగాళ్ళు గనక జూత్తరు చూసినవ టీ వి టీ వీ అట్ల చూత్తఅయి కనీసం హెల్ప్ కూడ చేయలేదు
అయ్యో పాపం చెప్పకపోయావా డైరెక్ట్ చెప్పేదుండె నువ్వు
అంతేగా ఆ మంత్రాలు చదివితే వాళ్ళు స్పృహల ఉండరు కావచ్చు ఆ పాములు
ఓహో
అని నేననుకుంటాన
హిప్నటైజ్ చేశిర్ర్
ఉమ్ అదే హిప్నటైస్ అయినట్టయినయినయ్ ఇగ లాస్ట్ క్ పేద్ద పాములున్నీ వచ్చి మంత్రగాన్ని మింగెత్తెయ్
అయ్యో లాస్ట్ కు చచ్చిండా
ఆ మంత్రగాన్ని తినేస్తయ్ వీడు శివున్లెక్ స్నేక్ గాదు మనిషే
మనిషేనా ఇప్పుడు ఆ హీరోన్ స్నేక
హీరో కూడ స్నేగ్గదు వాడు కూడ మనిషె కాకపోతే శివున్ అంటే శివు భక్ తుల్ నాగ నాగసధవులంటరు కదా కాశీల అంటే హిమాలయాల్ల ఉండేటోళ్ళు
అవునవునవును
అట్ల ఇప్పుడు వాళ్ళకి ఇది ఆ దేవునికి ఇట్లా దాన్ని బ్రహ్మ కమలం
ఉ
దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళను అంటే ఆడ ఊర్ల ఉండరు కానీ దానికి ఏమన్నా అయిందంటే వీళ్ళకి తెలుతది అన్నట్టు.
ఓకే
ఎట్లా హాయ్ నాన్నలా అది ఉంటదిగా పోరి
ఆ ఆ
ఆ ఆ పోరి ఆ పోరి కూడా వానితోటి గత జన్మలు ఉంటది, ఈ జన్మల కూడా ఉంటది హీరోయిన్ వాళ్ళ అక్క కూతురని నబా నటేేశ్ డబల్ యాక్షన్ ఇల్లా.
ఆహా ఓకే
లాక్క, మళ్ళ హిరోయిన్
ఓకే ఓకే టూ రోల్స్ చేశిందన్నమాట ఒక్కతే.
ఆ ఫస్ట్ చచ్చిపోతది ఫస్ట్లా
అయ్యో అయ్యయ్యో
జ అం అంటే ఇది నాగబంధనం బుక్ కోసం వాళ్ళ భర్త ఆర్కియాలాజిస్ట్ అన్నట్టు. వాడు బ్రిటిషర్. వాళ్ళ నాన్న, వాళ్ళ భర్త ఇద్దరు అదే సేమ్ ఫీల్డ్.
హ్
కాకపోతే ఇయా వాడికి వానికి వీన్ని బ్రిటిషర్ని పెళ్ళి చేసుకుందని వాళ్ళతోటి ఎక్కువ మా మాట్లాడు తెల్ల మనవరాలు పుట్టినంకా కొద్దిగా మాట్లాడతడు.
అయ్యో ఫైనల్లి ఒకటైర్రా లేదా?
ఒక టైర్రిగా చచ్చిపోయినంక ఇగ వాళ్ళ పిల్లని చూసుకోడానికి వీళ్ళిద్దరి తప్పు చేస్తరు.
ఓహో అది నీకో విషయం తెలుసా నేను ఇందాక నువ్వు చెప్పినప్పుడు కూడా నేను పొగిడిర్రు అనుకున్నా, అది నేను కూడా విపరీతంగా శ్రీరాముడికి భక్తురాల్ని అయిపోతున్నాంటే.
అసలు వింత వింత జరుగుతుంది ఎందో ఏమో.
ఏమో కదా నువ్వు కనుక వెంకటేశ్వర్ల స్వామికి ముగ్ధురాలయిన టు నేను నేను శ్రీరాముడి అసలు పొద్దున్లేస్తే రాం భజనా.
అవునా
నిజం సీరియస్లీ ఎందుకో నాకు ఈ మధ్యలా. ఊకే రాముడు రాముడు ఆయన పాటలే వినాలి, ఆయన అంటే ఒక నిజం సనాతన ధర్మం అన్నది నిజం అన్నది నా
ఆ అల్ల సనాతన ధర్మం గురించి
ఆ ఈ ఎప్పుడైతే గిది ఈ మూవీ చూశినవా నువ్వు ఈ దీన్ని ఏమంటరు దాన్నేం
ఏ మూవీ ఏ మూవీ అనిమేషన్ మూవీయా.
యానిమేషన్ కాదు, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంటది చూడు దాన్ని ఏం బ్రిడ్జ్ అంటరు.
కేబుల్ బ్రిడ్జ్.
ఏ యూస్ లెస్ ఫెళో.
మరి ఇంకేం పిజచ్చు
కాదు
మరీ
వీళ్ళు ఆ లంక్ పోవడానికి కట్టే బ్రిడ్జ్ ని ఏమో అంటారు కదా
ఆ రామా
ఆ ఆ ఆ ఎస్ రామసేతు మూవీ చూసినా నేను అక్షయ్ కుమార్ హీరో అక్షయ్ కుమార్ బాలివుడ్ య టర్ ప్రైమ్ లో చూసిన నిన్న ఆ తెలుగులో డబ్బు అయిందా మూవీ
ఆ
అంటే వాళ్ళు చెప్పే ఒక్కొక్క వర్డ్స్ రాముడు ఉండడానికి నిదర్శనం ఇదే ఆరు వేల వా కోట్ల సంవత్సరాల క్రి తం జరిగిన ఆనకట్ట మనుషులు నిర్మించింది కాదు అప్పటికి ఇంకా ఆ డెవలప్మెంటే కాలేదు ఆ సైన్స్ అప్ ఇప్పటికి ఇంకా డెవలప్ కాలేదు అని ఇప్పుడు ఆ దాంట్లో ఉన్న ఒక బ్రిక్ తీసుకొచ్చి నార్మల్ వాటర్లో వేసి వేసినా కూడా తేల్తాంది తెలుసా మళ్ళీ కన్యాకుమారికి అంటే ఇప్పుడు లాస్ట్ ధనుష్ కోడి కదా లాస్ట్ మన కన్యాకుమారి అ ధనుష్ కోడి కెళ్ళి మధ్యలో బ్రిడ్జ్ అంటే సము ద్ర మధ్యలో నడిస్తే ఆమ్మ ల్యాండ్ కొంచెం పైక్ లేసుంది
ధనుష్ కోడి అంటే సరైనోడు సినిమాలో విలనే కదా అది పిన్షెట్
జులై సినిమాలో హీరో గాదు విలన్ కదమ్మా ధనుష్ కోడి అంటే సరైనోడులో ఓ ఆ దనుష్ కాదు అది వైరందని ధనుష్ కాదు అందులో ఉన్నది అయ్యో మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు